తే హలో హాయ్ అండి బావున్నారా అండి?
ఆ బావున్నానండి మీర ఎలా ఉన్నారండి?
చాలా బావున్నామండి. ఏం చేస్తున్నారండి సాయంత్రం వేరే విశేషం
సాయంత్రం అంటే అండి ఇందు స్నాక్స్ టైమ్ అయిపోయిందండి. చాయ్ దే అయిపోయింది. ఇగ వర్షి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రీగానే ఉన్నానండి. మీరేం చేస్తున్నారండి?
నేనే ఏం లేదండి ప్రజెంట్ అయితే వంట చేస్తాను అనుకుంటున్నాను. బియ్యం గా డేగి ఉంచాను ఇక పేపర్ చదువుతున్నానండి. మీరు ఎం ఎంత వరకు చదువుకున్నారండి?
నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇగ లోకల్ లోనే రేషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేసు ఉన్నానండి.
మ్ సరే ఆ ఎక్కడ చదివారండి స్టార్టింగ్ నుండి? ఫస్ట్ క్లాస్ నుండి, టెన్త్ వరకు ఏడ చదివారండి. బయట హాస్టల్ ఆ లేకుండే ఇంటి దగ్గరనే ఉన్న స్కూల్
లేదండి ప్రైవేట్ కావ్ ప్రైవేట్ స్కూల్ లోనే అన్వరి స్కూల్ ఉంది. అక్కడ ఒన్టు ఓ ఫస్ట్ నుండి టెన్త్ వరక్ చేశాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గ చేశానండి దాని తర్వాత గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ది మా లోకల్ లోనే కాలేజ్ ఉంది. దన్ ది వివేకానంద అని దానిలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి. బికామ్ తో ఉహు ఇప్పుడు బికామ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు జాబ్ కోసం సచ్ చేస్తున్నా. ఆ అ ఫస్ట్ ఆ గ్రాడ్యుయేషన్
డిగ్రీ అన్నాము మేము డిగ్ డిగ్రీ అంటాము చదువు గురించి మేము తెలుగు మీడియం కదండి మాకు తెలియదు. మీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారా అలా అడుగు
ఆ ఫస్ట్ ఉండి అండి ఇంటర్మీడియట్ వరకు ఉర్దూ మీడియంలో చదివాను అండి కానీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లో ఇంగ్లీష్ మీడియం తో చేసానండి. మీరెం చదివరండి?
మేము తెలుగు మీడియం ఎ చదువుకున్నానండి మాది అమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నాను నాకు మె మ్యారేజ్ అయిందండి ఇచ్చారు నన్ను నేన్ టెన్త్ వరకు చదువుకున్నాను మా సొంత ఉళ్ళనే ఎ ప మ ఇంటర్ మాత్రం సి కిల్లర్ ఆనండి కాలేజ్ లో నాది తెలుగు మీడియమే అండి
ఏ గ్రూప్ చేసారండి ఇంటర్ మీడియట్
అదే ఇంటర్లో మాత్రం బైపీసీ తీసుకున్నానండి నేను బైపీసీ ఫిజిక్స్ లో కెమిస్ట్రీ ఉంటాందండి బాటనీ జువాలజీ ఉంటాయి సబ్జెక్ట్లు ఎందుకంటే మ్యాత్స్ అంటే నాకు కొంచెం హార్డ్ ఉంటదాని నేన్ బైపీసీ తీసుకున్నాను కాకపోతే అందులో మొత్తం డయాగ్రామ్స్ వేయడం బా చాలా ఇబ్బందిగా ఉంటదండి అదే శాస్త్రీయ నామాలంట అలాంటివి చేయడం బాగా కష్టంగా ఉండ అదా వస్తుందా అండి సరిగా ఇప్పుడు రావడం లేదా మంచిగా ఎందుకండి ఇప్పుడండి ఇప్పుడు బాగుందా వాయిసు
ఆ ఇప్పుడు వస్తుందండి
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఓకే ఓకే
ఎందుకు నా హెల్త్ కండిషన్ మంచిగా లేక కూడా చిన్నగా వత్తుదండి నా మాట బ్రేక్ అయితందో ఏమో మరి తెలియదు
అవును చాలా కట్ కట్ అవుతుంది
ఎండాకాలం కదా ఎండలకు వడద దెబ్బలు తాకి కూడా హెల్త్ పాడవుతుంది చల్లటి నీళ్లు తాగేసరికి ఆ సర్ది జలుబు జరం వచ్చి మాట సరిగా రావడం లేదండి మధ్య మధ్యలో
ఆ హ ఇప్పుడు మీరు హౌస్ వైఫ్ ఎ నా అండి
ఈ ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ నేనండి కాకపోతే చిన్న చిన్న పనులు ఇంట్లో ఆ హెల్పింగ్ చేస్తానండి చిన్నగా మాయకు షాప్ ఉంది ఇస్తారాకులు అముకున్ మండి అన్నం భోజనం చేసేటి ఫంక్షన్ ల ఇస్తాం చూడండి గ్రీన్ కలరీ మళ్ళా గ్లాసులు మంచి థిన్ తాగేటివి గ్లాసులు అలాంటివి చిన్న చిన్నగా మీని కుటీర పరిశ్రమ కిందికి వస్తదండి అదే మేము అమ్ముకుంటాము మాకు చదు చదుకోలేదండి అప్పుడు బాగా మా సార్ బాగా చదువుకోక ఏం లేవు జాబులు అప్పుడు జాబులు దొరికిందట కొంచెం చదివినా కాగానీ ఏం లేక అప్పుడు పరిస్థితుల ప్రభావంగా ఏం చదవలేదు మామూలుగా ఐతే ఎవరిస్తారండి అది ఏదో చిన్న న బతుకుదేరు కోసం ఆలా ఇస్తారాకులు అమ్ముకొని కాలం గడుపుతున్నామండి
అవునా అండీ
ఇప్పుడు జాబ్ చదివే ఇంపార్టెంట్ కదా అండి ఇప్పటి రోజు లల్లో పాతకాలం కాబట్టి ఎట్లనో బతుకుతానంగాని చదువు బాగా ఇంపార్టెంట్ చదువుకుంటేనే ఏదైనా సాధించ
అవును క్వాలిఫికేషన్ ఉంటేనే ఏదైనా అవ్వదు
హలో హలో
హలో వా వస్త్
హలో
ఆ వస్తుంది చెప్పండి
ఇప్పట్ రోజులలా చదువుకోకపోతే బతకడం చాలా కష్టమండి ఏం పని చేసి బతుకుతార అండి ఇప్పటి పిల్లలు
అవును ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్ లో అంటే ఎడ్యుకేషన్ అంటే చా లా ఇంపార్టెంట్ ద అది లేకుండా ఏం చేసుకోలేము
అలానేనండి ఇప్పుడు మళ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మళ్ళీ చదువులో మరి కంప్యూటర్లు ల్యాప్టాప్లు మొబైల్ ప్రతి ఒక్క ఒకటి చదువుకుంటేనె అన్ని తెలుస్తాద్ చదువు రాని వాళ్ళకి ఏం తెలుస్తారద్ నాకు అందులో ఏం తెలు లేపడం కూడా రా దండి మా అమ్మ వాళ్ళకైతే నాకేం తెలుసాని అంటారు మేము చదువుకున్నామా అంటారు చదువుకొని పరిస్థితులు గల ఉంటాయి మనకు సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని కూ డా కొంత వరకు చదివించాలె మనకు గవర్నమెంట్ జాబులు వస్తాయో రావో తెలియదు కాని పిల్లలకు
హ్మ్
ప్రైవేట్ జాబ్బులయిన వాళ్ళు బయట ఏం పని చేయకుండా కష్టపడకుండా గుడా చిన్నదైనా మంచిదే కానీ ఈ వాళ్ రేపు బ్రతుకుదేవురు కోసం అన్నా చదువుకోవాలండి కనీసం మినిమం మినిమం అది టెన్త్ పాస్ అయి ఉండాలి కదండి
అవునండి ఈ కాలం ఈ కాలంలో ఎడ్యుకేషన్ అంటే ఒక లైఫ్ పార్ట్ అనొచ్చు అది లేకుండా ఏం చెయలేం మనం జీవితంలో
మరి చదువుకోనోళ్ల పరిస్థితి ఎలా ఉంటది
ఏందీ
చదువుకోనోళ్ళ పరిస్థితి ఎలా ఉంటదండి మరి మీ ఒపీనియన్
చదువుకోని వాళ్ళకు అంటే కొంచెం క ష్టంగానే ఉంటుందండి ఎందుకంటే ఎక్కడ్కి వెళ్ళిన ఆ అమ్మమ్మ అమమ్
షెల్ల
అవునండి వాళ్ళకు చాలా సమస్యలను కాలసి వస్తది ఎటువైనా వెళ్ళినా లేదా బ్యాంక్ ఏమైనా చేయాలన్నా ఏ ఎటు వెళ్ళినా ఏమైనా చెయాలన్నా అంత సంతకం ఫామ్ ఫిల్ చేయడం అది చేయడం ఇది చేయడం అ వాళ్ళకు వేరే వాళ్ళ దగ్గర అయ్ వెళ్లి అడగల్ సిన పర్ సుస్ పరిస్థితి ఉంటుందండి
ఔనండి ఎట్ న ఎటనా ప్రయాణం చేయాలనుకున్న బస్ లో వెళ్ దామ్ కున్నమ్ బసు పేరు బోడు క్ తెల్ యద్ కద అండి అలాంటి ఇబ్బంద్ లకు గురవ్ తున్నారు కదా అమ్మమ్మ వాళ్ళు
అవునండి ఇలా చాలా సమస్య లుండే
ఇప్పుడూ శుభకార్యాంలకు ఎవరైనా పెళ్ళికి కార్డులు ఇస్తరు కదాండి అమ్మమ్మలకు నానమ్మలకు వాళ్ళకి చదువు రా డేట్ ఎప్పుడు పెళ్ళి ఎప్పుడని అడుగుతారు కదండి అలాంటి సమస్యల కు గురవ్ తున్నారు గదా ఎదురు కుంటారు గదా చదువురా
ఔనండి
ఏదన్నా బయ్ టికి మీ సేవాకెళ్ళిన ఏదనా చేయాలనుకున్న వాళ్ళతో పాటు చదుకున్నోలను పట్టుకొన్ పోడం జరుగుతుంది అలానేేనాండి మీ అత్ మీ అమ్ మ్మమ్మవ యనమ్మ వాళ్ళ పరిస్థితి
ఔనండి ఎవర్ కైనా ఆ అడుకోవడం లేకపోతే యావర్ కైనా తీస్ కెళ్లడం భాత్ మీలాడ డమ్ పామ్ ఫిల్ చేయ్ డానికి ఏమనా వర్క్ చేయించడానికి ఆ అనీర్ దామ్ కి ఒకరి మీద ఆధారపడి ఉంటుందా
ఆ ఓర్ పైన ఆధారపడ్ చదురానోల పర్ సుతి అలా ఉంటుంది ఇపడు కాలం చదుగురించి బాగా ఇయ్యలండి పో రాబై నాడు మీ అక్క పిల్లలను ఉ ఏంటి అబ్బాయిని ఇస్తారా అని హలో
హలో వాయిసు లోపల్ క్ పోతుందండి
హలో
హలో ఆ హలో చెప్పండి
మీ అక్క పిల్లలను స్కూల్లో వేసార అండి
ఇప్పుడూ ఎస్తున్నామండి దాన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్ కాబట్టి స్ టాటింగ్ నుంచే ఇంగ్లీష్ మీడియం ఐ కో కొంచమ్ మంచి ఇస్ కూల్ లో ఏ డ్ సి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి చదివించ్ తనని కొంచమ్ ఆలోచిస్తున్నామండి వాళ్ళూ ఇప్పుడే ఏగో గ్రో అవ్ తున్నారు కాబట్ ట్టి ఇప్ న్ నుంచే స్టార్టింగ్ బెటర్ ఉంటే మా వాళ్ళ ఒక ఫ్యూచర్ లో గూడ బెటరూంటుందని ఆలోచిస్తున్నా
ఔనండ్ డీ పస్టే ఉన్నది గట్టిఉండాల్ విష్ యమ్ లో ఎంతట్ గీస్ మీ ఓ అట్టి గుంటదే నా పాగుత దంటారు పిల్ పిల్లల విషయంలో మరి జాగ్ రత ఈ మధ్యనా ఇప్పటి కాలం పిల్లలకైతే బాగా ఇంపాటెంట్ ఇవ్వాలండి
ఔననీ
చదువు మేన్ ఇంపాటెంటు ఎటెళ్లాలన్నా ఏం రావాలన్నా ఏది చూడాలన్నా ప్రతి ఒక్కటి ఆన్ లైన్ అయింకాబట్ ప్రతీది ఇంగ్లీష్ మీడియం జరుగు తెలుగు దేనికి పన్ జేయడం లేదన్ దండి
ఔనండి ఇంగ్లీషే ప్రతి చోట ఇంగ్లీషే ఉంది
తెలుగ్ మీడియం చదుకున్న వాళ్ళు గుడా చదువ్ రాని కింద అయిపెందండి
అ హ్ ఔను ఈ కాలంలో ఈ
టాయించినందుకు ధన్యవాదములండి
సరెండీ
థ్యాంక్యూ